హలో అండి
హా అండి నమస్తే అ నేను బాగున్నా అండి
ఆ బాగుందండి మీరు బాగున్నారా
బాగున్నాయంండి
ఎనిస్ చెస్తారంండి
ఏం లేదండి ఇప్పుడే ఇంత పని అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలా డిన్నర్ కాని ఆలోచిస్తున్నాం మీరు
కిచెన్ లో పని ఉన్నాయండి కొన్ని బోల్లు ఉన్నాయి. తోమాలి ఇంకా నైట్ కి ఏ ఆల్ డిన్నర్ ప్రిపేర్ చేయాలండి.
ఓకే మీరు సీరియస్ చూస్తారా అండి. సీరియల్స్, సిరీస్ ఏమన్నా
సీరియలా, సీరియల్ అంటే ఆ చూస్తా అండి. ఇది వరకి చక్రవాకం సీరియల్ అని చెప్పేసి, రుత్ రాగాలు సీరియల్ అని చెప్పేసి, ఆ తర్వాత హ్మ్ ముకార్తీలం అమ్ అని
హుహ్మ్ ఓ మేమైతే సీరియల్ చూస్తామండి. గుండె నిండా గుడి గంటలుని మస్తు ఉంటది. అసలు సీరియస్ మాకైతే అంత ఫేవరెట్ తెలుస అసలు ఇప్పుడు అది అందరి ఫేవరెట్ అది అసలు బాయ్స్ కూడా ఇప్పుడు ఉన్నయ్ మా తమ్ మా న్ చిన్న ఏజ్ ఉన్నోళ్ ట్వంటీ ఫైవ్, ట్వంటీ ఫోర్ ఏజ్ ఏజ్ ఉన్నోళ్ళు అబ్బాయిలకు కూడా ఆ సీరియల్, అంతా ఎఫెక్ట్ అయిపోయింది. అసల్ కు
అవునా అందులో బాలు అనే క్యారెక్టర్ కదా
ఆ మస్తు అనిపిస్తుంది. తెలుసాండి. ఎంతో జోక్ గా మాట్లాడతాడంటే, అసలు మళ్ళా మళ్ళా అసలు సీరియల్ మొత్తం గ్ ప్చ్ కంటిన్యూ ఉంటే బాగుంటది. అసలు ఎంత టైం తక్కువ ఎందుకు ఉన్నది. అనిపిస్తాంటది. అసలు అ సీరియల్లో అయితే మీర్ జూడరా అది మస్ట్ ఉంటది.
అంటే నేను ఆ చూడగాని, ఎక్కువ ఈ నెట్ఫ్లిక్స్ ఈ సీరిస్ లు అవి ప్రైమ్స్ తూ అవ్వి ఆ గాస్ ఆ ఎపిసోడ్స్ ఉంటాయి. కదా ఏది ఏమన్నా ఇప్పుడు, మొన్న అంతకు ముందు స్కూయిబ్ గేమ్ అని చెప్పేసి, ఆ తర్ తాక్ కొన్ని సీరియస్ ఉన్నాయి. చూసినావా అట్లాగ్ అవి చూస్తా గాని ఏమో ఆ చిన్న అంటే, మా అమ్మ దగ్గర మా అమ్మ పెళ్ళి గాన్నప్పుడయితే మంచిగానే, మంచిగానే అనిపించేదండి. ఆ రోజులల్లో మామెతో పాటు కూర్చొని మంచిగా, ఆ చక్రవాకం సీరియల్ ఆ ఇట్లా నాల్గ్ గండ్లకు రుతురాగాల సీరియర్ చక్ చక్రవాకం మూడు గంట్లకు వచ్ చ్చేది. రుతురాగాలు, దూర్ దర్శన్లు వచ్చేది. ఏసుడే అప్పుడే ఈ జమ్నీ టీవీలు, ఈటీవీలు ఏం లేకుండే
మాగ్ కూడా మస్త్ వస్తరు. ఆయన మిస్ అవుతలే మిస్ మిస్ అవుతున్నారా, మరి మీ మమ్మీ ని ఇప్పుడు
ఇక తప్పదు కదండి. ఇక మనం వన్స్ కొన్ని రోజులు అయినంక మిస్ కాక తప్పదు. అంతే ఇగా ఇ ఆడపిల్లలు పుట్టినప్పుడు, ఇగ అంతే అండి పెళ్ళి చేసుకొని ఖసితంగా అమ్మ నాన్నని వదిలేసి వచ్చి ఎవరో ముక్కుమోదే తెలియని, వ్యక్తితోటి జీవనం సాగించాలి అంతే
హుహ్మ్ కానీ ఇక అంటే అబ్బాం ప్చ్ మనది అది వేరే ఫీలింగ్ అండి. ఇప్పుడు అమ్మది వేరు ఎంతైనా అత్తగారింట్లో ఉన్నది. వేరు కదండి నీకు ఎట్లావుంటే ఎక్కువగా తెలుసుంటది. కదా ఇంకా మ్యారేజ్ కాలేద్. అని మీకెట్లా తెల్స్ తేలుసుంటది. కదా అని
ఆ అవునవును కరెక్టేగా అనీ ప్చ్ ఏం చేద్దాం. హ్మ్మ్ అన్నట్టుగా నిన్నా నైట్రే సెలబ్రేట్ చేసుకున్నారండి.
నిన్న దా బానేది. చేసుకున్నామండి. మీరు
ఆ మేము కూడా బానే చేసుకున్నామండి. నిన్న
మీ వాయిస్ కట్ అవుతుంది. ఏందండి.
ఇప్పుడండి.
ఇప్పుడు ఓకే, ఓకే
ఉహ్మ్ ఆ కొంచెం హ వర్షం పడితే నెట్వర్క్ ప్రాబ్లం అట్లా ఉందండి. లేకపోతే సరి మంచిగానే విన్పిచ్చేది.
మీకు బాగా పడుతుందా వర్షం వచ్చది మరి
ఆ మస్తు చాలాసేపు పడ్డదండి కానీ రాళ్ళ వర్షం పడుతుదేమో అనుకున్నా కానీ రాళ్ాల వర్షం బయలేగాని మంచి రెయిన్బో అయితే వచ్చిందండి
వచ్చిందా రెయిన్ బో అసలు మిస్ అయినా నేను చూద్దాం అనుకున్నా కాని మిస్ యనండి నేను
ఇట్లా కాజ పట్ల హై కాసేపట్లో వచ్చి వచ్చి హల్ప్ అయింది అసలు నేను ఇట్లా కొంచెం సేపే ఉన్నా సేపు కూడా లేదు ఇంకా పిల్లలంతా కింది కెళ్ళి ఒకటే అర అరవడము చెయడము రెయిన్బో ట్రైన్ బో ఆడము మంచి అనిపించిందండి నాకు
ఆ ఎంతైనా అప్పుడుది వేరండి ఎట్లయినా అప్పుడు ఎంజాయ్ వేయరు
ఇట్లా రెయిన్బో చూడంగానే పరిగెత్తుకుంటా రెయిన్బో రెయిన్బో వచ్చిందని చెప్పేసి ఆ సంత దోషమే వేరుండే కదా అండి అసలు యాక్చువల్ గా చెప్పాలంటే మళ్ళీ రోజులు మళ్ళీ రోజులు కావాలంటే నేను నిజంగా చెప్తాను చైల్డ్హుడ్ ను నన్ను మళ్ళీ తీసుకెళ్ళ దేవుడ బ్యాగ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంజ అనిపిస్తుంది ఆ రోజులలా ఏ టెన్షన్లు లేవు ఏది లేదు మంచిగా చదువుకోవడము ఆడుకోవడము అమ్మ చేతిన వంటలు తినడము ఆనందమే వేరండి మన్స్ ఇక వన్ చానా అంటే చాలా మిస్ అవుతున్నా ఏం చేద్దాంమండి ఇక వన్స్ మనం ఇంకా తప్పదు అంతే
మీ అమ్మాయి అంటే అంతే లేండి మీ అమ్మాయి అంటే ఎవరికి నా లైఫ్ లో ఒక్కసారి కంపల్సరీ అట్లా జరుగుతూనే ఉంటది ఎవరికి
అందుకే ఉన్నప్పుడు ఆ మెమోరీస్ అన్నిీ గ్యాదర్ చేసుకోవాలండి అమ్మ తోటి స్పెండ్ చేసిన అయినా ఫ్రెండ్స్ తోట అయినా వన్స్ ఒకవేళ పెళ్ళయిందినుకో కొంచెం కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం స్ట్రిక్ట్ కండిషన్స్ అవన్నీ ఉంటాయిండి ంటే ఇక అవన్నీ ఇక మనం ఇక తప్పదు ఇక అంతే అందుకే ఉన్నన్ని రోజులు మంచి ఎంజాయ్ చేయాలంటారు కదా
వును అంతే చెయ్యాలన్న రోజు మ్యారేజ్గా కానప్పుడు ఏదైనా అమ్మగారు ఏదైనా మనకు హక్కు ఉంటది ఇంట్లో మ్యారేజ్ అయినా ఇంకా వన్స్ మ్యారేజ్ అయిందంటే ఇక్కడ హక్కు ఉండదు అక్కడ హక్కు ఉండది ఇంకా
అందుకే కదా ఇప్పుడు ఉన్నోళ్ళ ఇంట్లయినా లేన వాళ్ళ ఇంట్లైనా ఒక ఆడపిల్ల పు పుట్టినాక ఆ తండలిదండుల పెంపకంలా ఆమె మహారానే అండి నిజంగా చెప్ తనా ఎదకంటే ని జంగా అక్కడ చూసుకున్నవి విధానంగా మళ్ళా ఎవ్వరు అట్లా ట్రీట్ చేయాలండి నాకు తెలిసి జంెప్తాను వాళ్ళు ప వాళ్ళు పంచిన ప్రేమ జంగా ఎవ్వరు అంతా పనించారండి ఎందుకో వాళ్ళు కోపం లేదో తిట్టుకుంటారు ఆ ఆ క్షణంలో వాళ్ళ కోపం వచ్చి ఏదో ఒకటి అంటారు తర్వాత అయ్యో నేను అన్నాను కదా అయ్యో నా బిడ్ ంట అన్న కదాన్న కొడుకున్నన్నన్నగాద వెంటనే వాళ్ళు రియలైజ్ అవుతారు చూసినావా అది కూడా
ఒక ఒక ఏజ్ వచ్చే వరకు అది బాగా అపిస్తుంది ఒక ఏజ్ దాటినాక అయ్యో ఇట్లా లేమే మనం ఇప్పుడు
అసలు నేను మా మా అమ్మతోగడి విక్షణాలు అదతే నిజంగా చెప్పాలంటే మా అమ్మ మాకు రా నీళ్ళొచ్చేదండి పొద్దున అంటే నాలుగుంటలకు ఐదు గంటలకు అట్లా నాలు గంటలలకు ఎ పదక ఒక నాలుగు గంటలకు వచ్చేది ఇక నేను ఎక్కడ లేస్తానా అని చెప్పి మా అమ్మ మెల్లగా అయ్యో నా బిడ్డ ఎక్కడ నిద్ర చెడిపోతుంద అని చీకట్ వాడేదండడి మ అమ్మ
నిష
మామూలుగా మనము నైట్ ల్యాంప్ ఉంటుంది కదా కొంచెం చిన్న ల్యాంపులు ఉంట ంటాయి కదా ఆ ల్యాంప్ వేసుకొని అయ్యో నా బిడ్డ ఎక్కడ నిద్ర చెడిపోద్ద అని అంత త బాగా చూసుకునేది మా అమ్మ అసలు నిజంగా చెప్పాలంటే నాకైతే ఏ పనులు కూడా ఏం రా అవండి యా వన్స్ యా పెళ్లయినాకా యా ఇప్పుడు పనులు నేర్చుకున్నాం కాని మా అమ్మ అయితే మా అమ్మ దగ్గర ఉన్నప్పుడుైతే నిజంగా చెప్తానయితే లేవంగానే టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రం స్నాక్స్ నైట్ కి ఏదో ఒకటి అసలు నిజంగా కానీ ఆ రోజులయితే మరవరాని రోజులండి అక్ష
అంతే కద ఓ ఏజ్ వచ్చినాకనే తెలుస్తది దాని విలువ
ఇంకొకటిండి నే ఇది కూడా గమనించిన మనము మన అమ్మ వాళ్ళ తోటి గడిపిన క్షణాలు మనం మన మ మనకు పుట్టిన పిల్లలు మాత్ర మాత్రం అలా గడపలేరండి ఎందుకో ఏమోవి ఆ తేడా ఎందుకు వచ్చిందో ఏమో నేనైతే అతే మా అమ్మ తోట అయితే ఎంత బాగుండే దాన్ని తెలుసా మా అమ్మ ఎక్కడన్నా బయటికి పోతే మా అమ్మ వచ్చేదాకా ఇప్పుడు మన గల్లీలు ఉంటాయి కదండి గల్లీ గల్లీ మా ఇప్పుడు మా అమ్మ మా అమ్మ పడాలని చెప్పి గల్లీ ముందడు పోే నిల్చునేది మా అమ్మ ఎప్పుడుొస్తుందా ఎప్పుడుొస్తుదా అని ఆ ఫీలింగే వేరండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన పిల్లలు అట్లా ఉండరండి అదేందో కాని అమ్మ ఏడిస్తే అమ్మ అమ్మ కళ్ళలో నీళ్లు చూస్తే అమ్మో మా అమ్మ ఏడిచింది మామ్ అయ్యో మా అమ్మకి ఏం కావద్దు మా మా అమ్మకు నేనున్నాని ధైర్యం చెప్పిన వాళ్ళే ఇప్పుడు
అంతే కదా ఇప్పుడు ఇప్పుడు చెప్పలేకపోతాను కదా
అ ే అండి అందుకే ఉన్నన్ని రోజులు అమ్మ తోడు బాగుండాలి బాగా స్పెండ్ చేయాలి వన్స్
ఒకసారి తిట్టుకున్నది వేరు ఆహా కాదండి ఒ ఒక్కసారి గొడవ పడతాం చూసా గొడవ పడ్డ ఇప్పుడు అప్పుడు అలిగినప్పుడు మన దగ్గరికి మళ్ళ వచ్చినప్పుడు మాట్లాడదు అది వేరు అనిపిస్తుంది ఇంకా
మ్మ్ హ్మ్ అవునండి ఎప్ ఏమో అంటారు కాని మన అమ్మ పంచిన ప్రేమ ఎవ్వరు పంచలేరండి ఏదో అమ్మ కోపంలా కొన్ని విషయాలకు కోపంగా ఉండి దూరం చేసినా కూడా ఆమెతో గడిపిన క్షణాలు ఉంటాయి కదండి అవైతే నిజంగా చెప్ మరపురాని అండి నిజంగా చెప్తున్నా నాకెందుకో ఇది టాపిక్ లో టాపిక్ వచ్చి అమ్మ టాపిక్ వచ్చే వారికి ఏదో ఎమోషనల్ అనిపిస్తు
అయ్యో మిస్ అవుతున్నట్టున్నారు మీ అమ్మని మ అయితే
ఓ నేనైతే చాలా అంటే ఇక మా అమ్మ తోటి గడపిన క్షణాలన్న తరుచుకుంటే మాత్రం నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఉండేది అసలు ఏ టెన్షన్స్ లేకుండడానండి లైఫ్ ల వన్స్ ఏ ఇప్పుడు ఏ ఆడపి పిల్లయినా పెళ్ళి అయినా కా ఆ లైఫ్ క్కు వేరండి అమ్మ దగ్గర గడిపిన క్షణాలు అమ్మ దగ్గర చేసుకు కున్న బర్త్డే లుగాని పండగల గాని అమ్మ తోటి గడిప అమ్మ వాళ్ళ ఇంట్లో గడిపిన ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క రోజు మెమోరీనేనండి నాకైతే
అవునా అంటే మీ మాటలనే తెలుత్తాంది లేండి అట్లేంగాదు. నేను అబద్దం అంటలెనులే మీ మాటల్లో అర్థం అవుతుంది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారని.
ఎందు కు ఏమో అమ్మ టాపిక్ రాగానే ఎన్నో మాటలు వచ్చాయి కదండి. ఉ ఏం చేద్దాం ఇగ అంతే కదా. కొన్ని కొన్ని
మ మంత్లీ మంత్లీ ఒకసారి అన్నా పోతారా లేకపోతే ఇ ఎప్పుడైనా మళ్ళా పండగలకెనా.
ఆ వెళ్త వెళ్తా వెళ్తా అప్పుడప్పుడు వెళ్తా కాసేపు ఉంట వస్తా ఈ అదే
అప్పుడు పోయి ది వేరండి మనం ఎట్లా ఇప్పుడు ఒకవేళ రావాలన్నా కూడా పర్మిషన్ తీసుకొని రావాలి కదా.
ఉ అవునండి, అవునండి. ఆ ఉంటానండి, ఆ ఉంటానండి ఓకే ఓకే అండి.